బాధలో ఫోన్ చేసిన
ఏ కొంచెం వర్క్ ఇక ఆఫీస్ లో లీవ్ ఇవ్వట్లేదు కొంచెం ఇప్పుడు ఆడిట్ టైమ్ కదా ఏం చేస్తున్నారు పిల్లలు బాగున్నారా
బాగున్నా ఇప్పుడే
ఇంకేంటి సంగతులు ఎటు వెళ్లట్లేదు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ని పిల్లలు తీసుకొని అమ్మ వాళ్ళ ఇంటికి కీ
పిల్లలు వెళ్తారు కానీ నేను ఎటూ వెళ్ళనమ్మా ఇంటి దగ్గరే ఉంటాయి ఇంటికాడ చానా పనులు ఉంటాయి చాలా కొంచెం ఇబ్బందులో ఉన్
ఆ అదే అదే లే ఇల్లు స్టార్ట్ చేసారా
ఆ స్టార్ట్ చేసిన కానీ స్టార్ట్ చేసినా కాడ ఈ మేస్తృలు రాటలేదమ్మా
అదే అదే అదే మరి నే నా కూడా అది ఫస్ట్ లా నేను కూడా ఏ అనలే అంటే దగ్గరుండి కట్టించుకుంటే బాగుంటదిలే అనిపించింది కానీ ఇగ మేస్త్రీల ఇలతో పెన్ను పెట్టుకుంటే లేట్ అవుతుంది అందుకే నేను ఏం చేసానంటే ఇప్పుడు కాంట్రాక్టర్లు ఉంటారు కదా ఒ కాంట్రాక్టళ్ళకి ఇచ్చసానన్నమాట అట్లా
అయి అయితే కాంట్రాక్ట్కి ఇస్తే వాళ్ళు మంచిగా ఉసుకె ఎక్కువ పోస్తారు ఉసుకె ఎక్కువ పోసి సిమెంట్ తక్కువ వేసి మన కేవలం కేవలం వాళ్ళు ఏంటంటే కట్టాము చూపిస్త చమే వాళ్ళదికానీ మనం దగ్గరుండి కట్టించుకున్నట్టు ఉండదని నా ఆలోచన
అదే అదేలే గానీ ఏం యిగా ఇప్పుడు అంటే ఇప్పుడు మెటీరియల్ తీసుకుని రావడం ఒకటి మళ్ళీ తర్వాత దగ్గరుండి కట్టాలంటే ఇప్పుడు వర్కర్స్ కూడా దొరకట్లేదు అంతగానం అందుకే ఇంకా డైరెక్ట్ కాంట్రాక్టర్కి ఇస్తే మెటీరియల్ కూడా వాళ్లే మనం ప్లేస్ చూపియ్యాలి ప్లేస్ చూపి ఈ ఇంత అమౌంట్ అయిపో ఇంత అమౌంట్ అయిందండి నాకు ఇట్లయితే పడుతుది రేట్ ఓకే అనిపిస్తనేమో కడతారు అట్ల నేను ఏం చేశానంటే లాస్ట్ మంత్ ఇట్లా మా ఇంటి ముందు ప్రహరీ ఉంది కదా ఆ ప్రహరి కటిచ్చా వాళ్దే మె య్యాలా ఆ మొత్తం వాళ్ళది లాస్ట్ మనకి ఇల్లుచ్చేటప్పుడు మెటీరియల్ నీ దగ్గరుండి ఇగా మనం చూడొచ్చు అంటే ఇగా మనకి మెటీరియల్ నేను ఏమన్నానంటే ఖచ్చితంగా సిమెంట్ మంచి క్వాలిటీ సిమెంటే వాడాలి ఇటుకలు మళ్ళా ఇటుకలు కూడా యాష్ ఇటుకలు కాకుండా రెడ్ ఇటుకలు ఉంటాయి గా ఆ ఇటికలు వాడాలి నెక్స్ట్ వాటరింగ్ కూడా ఖచ్చితంగా ఫోర్ డేస్ ఒకసారి ఖచ్చితంగా మనిషి ఖచ్చితంగా వాటరింగ్ చేయాలి అట్ల మాట్లాడానన్నమాట ఇప్పుడు ఇల్లు కడుతున్నం అంటే కడుతున్నం కాదు కదా ఇప్పుడు ఈవిన్ను లేకపోతె చాన ప్రాబ్ల్మ్స్ అయిపోతున్నాయి ఆ ఒప్పుకున్నారోప్పుకున్నారు ఆ తడుపుతున్నారు ఆయన అన్నాడు కద మీకు ఎటువంటి ప్రాబ్లం రాదండి చెప్పేయ్ చెప్తున్నారు గాని ఏదైనా మనం దగ్గరుంచేపిచుకోవాలి ఏ పనైనా
తో ఇలాగే కాంట్రాక్ట్ ఇచ్చి అలాగే ఒప్పందం ఇప్పు నువ్వు చెప్పినట్టే చేసింది ఒక మనిషిని బెట్ కట్టి అలాగే అయితే కట్టినంక ఆరు నెల్ల తర్వాత స్లాప్ అయితే మొత్తం పెచ్చలు పెచ్చలు ఊడిపోతుంది అక్కడ మనం దగ్గరే ఉన్నాం వాళ్ళు చేసేది అలా చేస్తనే ఉంటారు
అవునవును నేను కూడా విన్నాను ఇక వేరే వాళ్ళకి అవును అవును నేన్ కూడ విన్నాను వేరే వల్లికి మనం అంటే మనం కొంచెం జాగ్రత్త తెలిసినవాళ్ళతో కట్టించుకోవాలి ఎవరు పడితే వాళ్ళకే అంటే ట్రస్టెడ్ వాళ్ళు ఉంటారు కదా మన రిలేషన్స్ లో అట్లా తెలిసిన వాళ్ళ అయితే బాగుంటది కదా ఇక్కడ నాకు కూడా ఇప్పుడు మేస్త్రి అని చెప్పే కదా కాంట్రాక్ట్
ఉమ్ అట్ట తెలిసినోళ్ళు అయితే పర్వాలేదు మరి తెలవకోకుండా ఎవరికి పడితే వాళ్ళకి కాంట్రాక్ట్ నేను ఆ ను కట్టు నేను మెటీరియల్ ఇస్తాను మరి నువ్వు కట్టుబడి వరకు నీకు పది లక్షలు ఇత్తాను అదే పదిహేను లక్షలు ఇత్తాను అ అననంటే వాడు తాలా పోలా చేస్తాడు వెళ్ళిపోతాడు తర్వాత మళ్ళీ మనం ఇబ్బంది పడాలి
అవునవును నేను కూడా విన్నాను ను చెప్పినట్టే అట్లా వాళ్ళు తీ అంటే కొంచెం ఏ పని అన్నా అట్ల చేసుకుని వెళ్ళిపోవాలన్న ఆలోచన విధానం ఉంటది గాని మనం జాగ్రత్తగా చూసుకోవాల చూసుకొని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాళ్ళు ఏదైనా ఇప్పుడు ఇంట్ కలునుకో ఇటుకలు క ఈ ఈ క్వాలిటీయే కట్టాలి. అని మాట్లాడుకోవాలి. మళ్ళా తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ వాటర్ ఉన్నాయి. వాటర్ డ్రైనేజ్ సిస్టమ్ జాగ్రత్త గా చూసుకోవాలి. అప్పుడు ఏం చేస్తంటే పైపులు చిన్న పైపు ప్లేసెస్ వదిలేస్తారు వాళ్ళు అందువల్ల ఏమైత అంటే మనకి వాటర్ ఎక్కువ ఫ్లో అయినాయికో రైైనీ సీజన్ లో దాంట్లో అదొకటి ఇబ్బంది నెక్స్ట్ అదకటి డ్రైనేజ్ ఒకటి ఇవన్నీ చిన్న చిన్నవి ఉంటవి అవి మనం దగ్గరుండి చూసుకోవాల్సి వస్తుంది
దగ్గరుండి చూసుకుంటేనే మంచిగా నువ్వు లాస్ పోకుండా ఉంటావు లేకపోతే దెబ్బ తింటావు నువ్వు ఆ దగ్గరుండి చూసుకోవాలా వాళ్ళు చేసినా కా కూడా మనం కా కూడా నువ్వు కా కూడా కొంచెం కొంచెం కొంచెం వాటరింగ్ చేయటము లేకపోతే ఏ వ్యాప్తాలు వస్తు చూసుకోవటం ఇంత బాబాయ్ కానీ ఎవరైనా కానీ నువ్వు దగ్గరుండి ఒకప్పుడు కాకపోతే సాయంత్రం పొద్దున ఎప్పుడో ఒకప్పుడు నువ్వు వెళ్తండల అళ కాడికి వెళ్ళి మాట్లాడుకుంటే అక్కడ కొద్దిసేపు నిలబడితే వాళ్ళు వస్తుంది చూస్తుంది అనుకొని వాళ్ళు మంచిగా చేసే అవకాశం ఉంటది
మా అత్తయ్య ఉన్నారు మా మామయ్య ఇద్దరు కలిసి మార్నింగ్ వెళ్ళి అక్కడ చూస్తారు అంత వర్క్ అంతా వాళ్ళే చేస్తారు. జస్ట్ వాళ్ళు కొంచెం అక్కడ కూర్చుంటే, కొంచెం వాళ్ళ కూడా భయం ఉంటది కదా. ఇప్పుడు సిమెంట్ వాడేటప్పుడు ఎక్కఎక్కువ తక్కువ వాడకుండా వాళ్ళకి కొంచెం అత చేస్తారు. అనుకుని మా మామయ్యని అక్కడే ఉంటారు దాదాపుగా ఉ
మాది ఇక అంతే ఇప్పుడు మీ చెప్పినట్టు మాకు మేస్త్రీ లు రావట్లేదమ్మా ఆగిపోయిందమ్మ ఆగిపోయింది సెంటరింగ్ అయితే పెట్టారు. సెంట్రింగ్ పెట్టారు సెంటరింగ్ పెట్టి పదిరోజులు అయిపోయింది ఇంకా పదిరోజులు ఉండాలాగా ఈ పది రోజులల కొంచం డబ్బులు కొంచం ఇబ్బందిగుంది డబ్బులు చూసుకుంటే సెంట్రింగ్ తీసే చివరికి డబ్బులు చూసుకుంటే తర్వాత ప్యాస్టింగ్ కాని మళ్ళా ఇ చన వర్క్లు ఉంటాయి కదా
ఆ అమ్మో ఇల్లు అంటే మాములు మాటలు కాదు ఒక సీలింగ్ అని తెేల్
హ చెరుపులు కట్టడం చాలా ఉంటాయి ఇంకా చెంట్రింకా అయితే పది రోజులు అయింది ఇంకా పది రోజులు బిగు రు పది రోజులల్లా కొంచెం డబ్బులు సంతాం చేసుకు లా అడిగాము ఒక ఇద్దరు ముగ్గురిని అడిగాము మా దగ్గర ఎంతో లేదు. ఇ కొంచెంని ఆ సెంట్రింగ్కి సెంట్రింగ్ పెట్టాలంటే, ఆయనకి అడుక్కు ఎంతో ఉంటుంది. అడుక్కి ఇంత రేట్ అని మాట్లాడుకుంటాం ఫస్టే. దగ్గర దగ్గర ఒక గది వచ్చి ఆ ఆరు ఏడు అడుగుల దాకా అలాఉంటది ఉన్నప్పుడు చాలా అయితాయి మరిక ఇద్దరు ముగ్గురిని అడిగనాము డబ్బులు
ఇ లోన ఏదో ఒకటి పెట్టేసి, స్టార్ట్ చేసినప్పుడు ఇ ఏంటి చేసుకోవడం మంచిది. మళ్ళీ ఆపేమ అనుకో మళ్ళా తర్వాత, అది ఎప్పుడు మళ్ళా స్టార్ట్ చేయాలి అదొక టెన్షన్ అనిపిస్తుంది. నేను కూడా అంత ఇల్లు స్టార్ట్ చేసేటప్పుడు నాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చేతిలో, ఒక కొంచెం అమౌంట్ ఉంది. ఆ అమౌంట్ తో స్టార్ట్ చేసేసా. స్టార్ట్ చేసాక ఏమైందంటే మధ్యలో అయిపోయింది ఇక మధ్యలో ఆపేస్తే మళ్ళీ అట్లా అయిపోయిద్ది. అని చెప్పేసి నే మా దగ్గర కొంచెం తెలిసిన వాళ్ళ దగ్గర కొంచెం. తీసుకున్నా ఇక ఇంటికి మనం ఎస్టిమేట్ చేయలేము మనం ఇంత ఐద్ది అని చెప్పేసి
వచినా పెట్టు పెట్టు అన్నట్టు ఉంటది మనం పెట్టినా సరే అప్పు చెప్తం ఎక్కడో మా నయనోలకి కన్నో బంధువుల కాన్నో స్నేహితుల కాన్నో ఎక్కడో తెలిసిన వాళ్ళ కాడ మనం ఆడ ఈడ తీసుకొస్తాం తీసుకొస్తాం కానీ వీళ్ళు కరెక్ట్గా రావట్లేదు కదా మేస్త్రిర్లు కరెక్ట్గా రావట్లేదు ఆ వర్కు ఆగిపోతుంది అప్పులు ఇలాగ అయిపోతుంది ఎలాగో ఏంటో మేమైతే పం ఒకటే ఆలోచన ఏంటి డ్యూటీ అలా పోకోకుండ
అదే అదేలే ఏం కాదులేండి వస్తారులే వాళ్ళు కూడా వాళ్ళ ఒక్క చోటే తీసుకోరు కదా రెండు మూడు చోట్ల సెట్ చేసుకుంటారు ఏం చేస్తారంటేె సెంట్రింగ్ క్కడ పెట్టారుగా వాళ ఇంకో వర్క్ చూసుకొని రావడం అట్లాంటివి చేస్తే పర్లేదు మీ హెల్త్ ఓకేనా ఇప్పుడు
ఆయన మూడిండ్లు ఏవో కాంట్రాక్ట్ తీసుకుండు
అదే అదే క పం మేస్తిలంటే ఇగ నే కొంచెం కాంట్రాక్ట్ర్ అట్ట తీసుకొని వాళ్ళ కింద కొంతమంది పెట్టించుకొని అట్ట దీ అంటే ప్చ్ ఒక దగ్గర మెయింటెన్ చేస్తా ఉంటారు అట్లా
హుమ్ బాగానే ఏం బాగా అమ్మా ఇగ అట్లే కాళ్ళనొప్పులు కొంచెం నీరసంగా అనిపిస్తుంది
అదే ఎండాకాలం కదా ఇగ ఈ ఆలోచనతో ఇవన్నీ కొంచెం ఇబ్బంది గుందేమో
నువేం ఆలోచిస్తాన్నవ్ అని కూడా ఆలుత్తాడు ఇక నేనే మేలకుండా అలాగుంట ఇగా నీరసంగా ఉన్నా ఇగ ఇంట్లోనే ఉంటా నేను ఎటు వెళ్ళను
అదే ఎండాకాలం గా ఇప్పుడు అందరికి అంతే ప్రాబ్లం వచ్చినం పిల్లల నుంచి పెద్దవాళ్ళకి అందరికి ఇప్పుడు వాటర్ బాగా ఎక్కువ తాగాలి ఎండాకాలం గాని ఇంట్లో ఉంటున్నాం గాని కొంచెం వాటర్ తగ్గిస్ అట్లాంటివి కూడా చెయొద్దు మనం బ్యాక్ పెయిన్స్ అంటున్నారు అట్లాంటివి కూడా రీజన్ ఇంతే ఇదే రీజన్ వాటర్ తాగకుండా ఉండడమే రీజన్ వాటర్ తాగాలి ఖచ్చితంగా మీరు వాటర్ తాగాలి ఖచ్ తంగా ఇప్పుడు మీకు మీరూ పెద్దయితున్నారు కాబట్టి కొంచెం హెల్దీ ఫుడ్ హెల్దీ జా ఇట్లాంటివి తీసుకుంటూ ఉండాలి ఎప్పుడు చూసినా అస్సలు హెల్త్ మాత్రం నెగ్లెక్ట్ చేయకూడదు అస్సలు ఎప్పుడు చూసా మీరు వాటర్ ఎక్కువ తీసుకోవాలి ఇప్పుడు జ్యూస్లని ఇట్లాంట్ ఇవ్ వస్తా ఉంటాయ్ కదా ఇంట్లో చెపిచుకోవడమా లేకపోతే తెప్పించుకొని కోకోనట్ వాటర్ తెప్పించుకొని తాగడమా ఇట్లాంటివి ఎండాకాలం ఖచ్చితంగా చేయాలి ఇంట్లోనే ఉంటున్నాం గదా ఇక ఇంటి పని పెట్టుకున్నామని చెప్పేసి హెల్త్ ని మాత్రం అసలు నెగ్లెక్ట్ చేయకూడదు ఎప్పుడైనా మనం సరేనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఒక్కసారి వచ్చాయనుకో మనం హాస్పిటలైజ్ అయ్యామనుకో అసలు ఎంతోమని ఇప్పుడు చూస్తూనే ఉన్నాం కదా కొంచెం చిన్న చిన్న ప్రికాషన్స్ తీసుకోవాలన్నా వాళ్ళ మనం అస్స నెగ్లెక్ట్ చేయకూడదు హెల్త్ని
ఓ సారి వాళ్లు దావుతూనే ఉంటా మళ్ళా జ్యూస్ అనీ మళ్ళా నిమ్మకాయ నీళ్ళని అవి తాగుతూనే ఉన్నగాని నీరసంగా ఉంటందమ్మ
సరే అండి జాగ్రత మరి చిన్నకాలంగా వాటర్ క్కువ తీసుకోండి ఇక జ్యూస్లు ఇట్లాంటివి తీసుకుంటా ఉండండి మళ్ళ చేస్తానండి అ ఇ వాళు స్కూల్ నుంచి వచ్చారు ఇక వాళ్ళకి ఏదైనా స్నాక్స్ చేసి పెడతామని సరమ
ఎలలు బాగు కోడుతున్నాయి బయటికి పంప బాగాండే